హలో
నమస్కారమండి, బావున్నారా అండి.
హా బానం మీరు బావున్నారండి.
ఆఫ్టర్నూన్ తిన్నారండి, లంచ్ చేసారా.
ఆ చేసామండి, మీర్ తిన్నారా.
ఆ తిన్నామండి, ఏ కరీ చేసారు.
ఆ హలో పులిహోర తినమండి.
అవునా మీకు అర్షలు తెలుసా అండి, ఐడియా ఉందా అర్షలు.
అర్షలుగా ఆ సంక్రాత్రే అప్పుడు తింటామండి.
ఏ అయితే నేను అర్షలా గురించి మాట్ మీరు చేస్తారండి అర్షలు.
ఆ మేము చేయము కాని మా పెద్ద అత్త తెచ్చేస్
అవునా
మా చిన్నక్క కూడా, మా పెద్దక్క, మా చిన్నక్క కూడా నేర్పించిందండి.
అవునా, మీరు సొంతంగా మీరు ట్రై చేస్తారా ఎప్పుడైనా అర్షలు.
ఆహా లేదండి.
ఆ అయితే హర్షలు ఏ విధంగా చేస్తారు అనేది నేను ఇప్పుడు చెప్తానండి.
ఆ సరే చెప్పండి.
అయితే హర్షాలు ఫస్ట్ చేయాలంటే ఫస్ సృ రాషన్ బియ్యం ఉంటాయి కదండి. వాటిని క్లీన్ చేసుకొని నైట్ పడుకునే టప్పుడు నానబెట్టుకోవాలండి వాటర్ లో నానబెట్టూ కొనే ఆ నైట్ అంతా నానీన్ తర్వాత మార్నింగ్ ఏ మన పనైప్ పోయిన తర్వాత తీసేసి ఒక జల్లెర్లో కొంతసేపు ఉంచుకోవాలండి వాటర్ వాడ్చుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కొంచ సేపు కొంచెం వాటర్ ఇంగిన తర్వాత మంచిగా గిన్ని దగ్గర గిన్ని పంపించేసి పిండి పట్టుకొని వస్తామండి పట్టించుకొని వచ్చి ఏం చేస్తామంటే వాటిని ఆ పిండి ఒక గంజిలో పెట్టేసి గాలికి పెట్ట కుండా ఆ పిండిని ఇట్లా దగ్గర కొత్తుకోవాలండి లేకుంటే పొడి బారితే అరిసలు అనేటివి విరిగిపోతాయి
ఆహా
కొంచెం పిండిని ఇట్లో మంచి ఇట్లా వత్తాలండి ఒత్తి దాని మీద మూత కప్పేసి ఇంక మళ్ళీ ఇంకేద ఆన్కమ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి ఆనకం ఏ విధంగా అంటే బెల్లం ఉంటది కదండి కేజీకి కేజీ బెల్లం తీసుకుంటాంమండి మే ఎందుకంటే స్వీట్ అంటే స్వట్ ఐటమ్ అంటే స్వీట్ ఉంటే తిన బుద్ది అయితుంది కదండి చప్ప చప్పగా ఉంటే అంత బాగుండది టేస్ట్ కేజీ కేజీ తీసుకుంటే చాలా బాగుంటందండి అయితే కేజీ బెల్లంన్ని తీసుకొని మంచిగా దాన్ని ఏం చేస్తాం ఒక అంటే కర్రీస్ ఎప్పుడు చేయని గిన్నెలు ఉంటాయి కదండి పెద్ద గంజు ఆ ఫ్రెష్ వి కర్రీస్ ఏంటంటే కర్రీస్ వే వాటిలో ఆనకం అనేది రాదండి
ఉమ్
ఫెష్ అంటే ఫెష్ గంజలు అయి వాటికి సపరేట్ గంజలు అనేటివి ఉంచుకు బోనం వండుతాం కదండి అట్లాంటిది గంజులలో అయితే ఆనకం బాగుంటదండి అయితే మేము కూడా సేమ్ బోనం గంజులోనే వేస్తామ అండి ఆనకం
ఉ
మొత్తం బెల్లం వేసి దానికి తగ్గట ఇప్పుడు మనం ఎంత పిండి ఒక కేజీకి ఒక కేజీ క్వాంటిటీలో నేను ఇప్పుడు చెప్తానండి ఏంట అంటే మ్ బెల్లంని మంచిగా ఒక గంజులో వేసి దాన్ని మంచిగా దానికి అంటే ఒక గ్లాస్ వాటర్ వేయాలండి దాంట్లో కొంచెం ఆఫ గ్లాస్ అంతా ఆయిల్ వేయాలండి వేసేసి మంచి తిప్పుతా ఉంటే బెల్లం కరిగిపోతుందండి బెల్లం కరిగిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని వడగట్టుకోవాలండి ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు వస్తాయి నెక్స్ట్ పీచు పదార్థం లాంటివి పీచు పీచు వస్తుందండి అవి ఏంటంటే మళ్ళీ తినేటప్పుడు అరుసలలో మధ్య మధ్యలో వస్తాయి కాబట్టి దాన్ని వడకట్టుకోవాలి వేరే గిన్నెలో వడగట్టుకొని మళ్ళీ మంచి వచ్చిన తర్వాత దాన్ని నీట్ గా ఇట్లా వడగట్టుకున్న తర్వాత కంపల్సరీ ఒక ఐదారు అయినా ఇతే చిన్న చిన్న రాళ్ళు వెళ్తాయండి రీచు పదార్థం మడ్డి అంతా వెళ్తుందిండి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీటి అదే గంజులో మంచిగా కడు కని మళ్ళీగా అదే ఆనకం ఆ వేసుకోవాలండి
అవునా
కొని ఆ మళ్ళీ ఒక గరెటు తోటి తిప్పుతా ఉండాలి బాసేప్ తిప్పాలండి ఒక పది పదిహే ఎన్ని నిమిషాలు టైం పడతదండి అప్పటి వరకు తిప్పుతూ ఉండి ఒక పక్కన ఇంకొక బౌల్ వేసుకొని దా ఇంట్లో ఏం చేయాలంటే కొంచెం అంతా ఆ ఏంటి రెండు పిడికీలం తా నువ్వులు వేసుకోవాలండి మంచిగా ఎంచుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కుడుకని కూడా మొత్తం కుడక పౌడర్ చేసుకోవాలండి. మళ్ళీ ఇలాయిచీని కూడా కొంచెం ఇట్లా దంచుకోవాలి. దంచుకొని చిన్న చి అంటే పౌడర్ లాగా చేసుకోవాలి ఒక అయిదారు ఇలాచి వాటిని కూడా అ అవన్నీ కొంచెం అంటే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకా ఆనకంని తిప్పుతూనే ఉండా ప్పాలండి తిప్పి తిప్పి ఏం చేయాలంటే ఇట్లా ఇట్లా చూసుకోవాలండి రెండు వేలకు ఇట్లా వాడితే బంక లాగా రావాలండి
ఆ ఓహో
ఆ తర్వాత అట్లా వచ్చిందంటే ఒక ప్లేట్ లో వాటర్ పోసి ఏం చేయాలంటే ఈ ఆన్కమ్ ని ఒక రెండు డ్రాప్స్ అట్లా వేస్తే అది ఇట్లా ఎంత కరిగినా గానీ కొంచెం గట్టిగయి అట్లనే ఉండాలండి విడిపోతే ఏంటే ఆనకం రాన్నట్టు మళ్ళీ తిప్పుతూనే ఉండాలి ఫస్ట్ టైం రాదండి మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు అట్లా తిప్పుతా ఉంటే ఆనకం వస్తుంది మళ్లీ వాటర్లు వేసి చూడాలండి అప్పుడు గట్టిగా అయితే మంచిగా ఆనకం వచ్చినట్టు లెక్కండి తర్వాత ఆనకం దిం చు కొని దాంట్లో ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్లు ఉన్నాయి కదండి కుడక పౌడర్ నువ్వుల పౌడర్ ఇలాచి పౌడర్ అవి ఆనకంలో వేసుకోవ లి మళ్లీ మళ్లీ పిండిలో ఏం చేయాలంటే కొంచె సాల్ట్ కలుపుకోవాలండి. సాల్ట్ కలుపుకొని ఆ పిండిని కూడా వేసుకుంటే ఇక తిప్పుతూనే ఉండాలండి ఉండల్ టకుండా చ్చ తిప్పుకొని తిప్పుకొని తర్వాత ఏంటంటే ఆ పిండి మరీ గట్టిగా కావద్దు మరీ లూజ్గా ఉండదుండి బాగా గట్టిగా అయినా అర్సల్ అనేటివి పొంగవండి మళ్లీ లూజ్ అయిన ఏంటంటే ఆయిల్ వేసిన వెంటనే విడిపోతాయండి మళ్లీ
ఆహా
అయితే పిండి కొంచెం లూజ్ కన్ కన్సిస్టెన్సీ లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాని మీద కెళ్ళి ఆయి యిల్ వేసేయాలండి ఎట్లా మనము చేసేటప్పుడు ఆయిల్ వాడతాం కదండి. దానికి బదులు ఇప్పుడు పిండి కొంచెం ఇట్లా మంచిగానే ఉంది అంత పల్చగా లేదు అంత గట్టిగా లేదు అని చూసుకున్న తర్వాత దాని మీదకేళ్ళి ఆయిల్ వేసేయాలండి ఒక ఏంటి ఒక గిన్నెడ అంతా ఆయిల్ వేసేస్తే నెయి యి వేయాలి ఆయిల్ వేయాలి అప్పుడు ఏంటంటే పిండి గట్టి కాకుండా ఉంటదండి ఇప్పుడు బయట గాలి తేవ్ పిండి పెట్టేస్తే ఏంటంటే తొందర గట్టిగా అయిపోతది అదే మనం ఏంటంటే ఆయిల్ వేస్తే ఏంటంటే ఆ పిండికి గాలి అనేది తాకదండి గా ఆయి వరకు వెళ్ళి ఆగేస్తాది గాలి అనేది కాబట్టి లాస్ట్ వరకు మనం చేసే వరకు కూడా పిండి అనేది మంచిగా మనం ఎంత క్వాంటి అంటే ఆ పల్సగా ఉంచుకున్నాము అంతే క్వాలిటీలో ఉంట క్వాంటిటీలో ఉంటదండి
ఆహ
ఆయిల్ పెట్టేసుకొని పెనంలో ఆయిల్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత మంచిగా యా అరిసెలు చేయాలంటే కంపల్సరీ ఇద్దరు ఉండాలండి ఒకరు చేస్తా ఉంటే ఒకరు అంటే కాల్చి తీస్తారు ఆయిల్లో లేకపోతే ఒకరితోటి అయితే ఇబ్బంది అయిపోతుంది తొందర అయిపోతాయండి అవి ఆయిల్లో ఇంక ఆ ఇలా దీప్ దింపేసి తీయాలి ఇంకేంటంటే తీసిన వెంటనే మళ్ళీ ఆయిల్ దానికి ఎక్కువ ఉంటదండి దాన్ని వేస్ట్ చేయకుండా ఏం చేయాలం టే మనకి ఇట్లా వెడలపాటి గిన్నె ఉంటది కదండి దానితోటి ఇట్లా ఓత్తాలండి అప్పుడు ఆయిల్ అంతా కిందికి జారీ పోతదండి
అవునా
ఉహూ లేకుంటే మనం తీసిన వెంటనే డబ్బాలో స్టోర్ చేసిన కానీ కింద ఒక రెండు మూడు ఇంచెస్ అట్లా ఆయిల్ పైకి వస్తదిండి అరీసేలు అన్నీ వేస్ట్ అయిపోతాయి కింద అడుగు చలండి
ఓకే ఆయిల్ బాగా పీల్చుకుంటాయా
పీల్చుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ ఉంటది దాని ఇట్లా గట్టిగా వోత్తడం ప్రెస్ చేయడం వల్ల ఏంటి అంటే ఆయిల్ అంతా కిందికి పోయి మంచిగా ఉంటాయండి ఇంకా వాటిని వెంటనే డబ్బాలో కాకుండా జల్లెడ లాంటివి ఉంటాయి కదండి పెద్ద పెద్దవి వాటిలో ఉంచుకుం టే కింద దాని కింద ప్లేట్ పెట్టుకోవాలండి వాటిలో ఉంచుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది మొత్తం కింద కారిపోతదండి ఒక వన్ డే టూ డే తర్వాత నెక్స్ట్ డబ్బాలో షిఫ్ట్ చేసుకోవాలండి మీరు అరిసెలు ఏవి చేస్తారండి బెల్లం అరిసెలు చేస్తారా చక్కెర అరిసెలు చేస్తారా
బెల్లం అరిసెలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అండి మేము అది కూడా సంవత్సరానికి ఒకసారే అన్నట్టు చేస్తాము సంక్రాంతికి ఆ మధ్యలో ఎక్కువ శాతం ఎప్పుడు చేసుకోమండి అది కూడా మా పెద్దక్క వచ్చింది అంటే తను చేస్తది ఇప్పుడు మ చిన్నక్క కూడా నేర్చుకుంది ఎందుకం టే అది ప్చ్ చేసేటప్పుడు చిన్నపిల్లలు వేరే వాళ్ళు ఎక్కువ మంది ఉండరంట కదా
అట్లా అంటారు కాని ఆనకం వస్తే పర్ఫెక్ట్ గా అం డి ఏం కాదు అట్లా అంటారు కానీ అదేం ఉండదు ఆనకం రావాలి మెయిన్ గా అనకం కరెక్ట్ క్వాంటిటీ లో అంటే మనకు పడితే మనం ఎంత మంది ఉన్నా మనం ఉమ్ అందరికి చూపించు కుంట చేసినా కానీ అవి ఏం వేస్ట్ కావండి
ఆ కానీ మా మా సైడ్ ఎలా అంటే ప్చ్ కొంచెం ఇట్లా ప్రొటెక్టెడ్ గా చేస్తార అన్నట్టు వేరే వాళ్ళని చూడనివ్వకుండా దానికి దిష్టి తాకుతది అన్నట్టు
అట్లా అంటారు కాని ఆ అట్లా అంటారు
అప్పుడప్పుడు మేము కూడా పోయి దగ్గర అంటే కాల్ చ్చేటప్పుడు కాలుస్తాం మా మమ్మీకి హెల్ప్ చేస్తాం అన్నట్టు
మీరు ఎప్పుడైనా సొంతంగా ట్రై చేస్తారా అండి
ఆ సొంతంగా అంటే ఎప్పుడు చేయలేదండి కానీ ఆ ఒక ఒకసారి రెండు సార్లు అట్లా ప్చ్ కానీ అది వేడి వేడిగ ఉంటది కదండి పిండి
అవును చాలా వేడిగా ఉంటదండి
ఆ దాని వల్ల మేము ఎక్కువ ఎప్పుడు ట్రై చేయడం కూడా లే లేదు
అవునా కానీ ట్రై చేయాలండి ఎందుకంటే మన అంటే దగ్గర అందరు చేసుకునే వంటారు కదా కాబట్టి కొంచెం కొంచెం పిండి తీసుకొని ట్రై చేసుకుంటే ఏంటంటే మనకు కూడా వస్తాయి కదండి
అవునండి
ఉమ్ ఉ షుగ చక్కెరే కంటే బెల్లమయ హెల్త్కి మంచిదండి ఎందుకంటే బెల్లం హెల్త్ కి మంచివి చక్కెర ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువ అవుతాయి కదండడి
అవును
అందుకే మేము కూడా ఫస్ట్ లో అయితే చక్కర చేసే లం కానీ ఇప్పుడు కంపల్సరీ బెల్లమే వాడుతున్నాం అండి
ఉ
మీకు ఇష్టమా అండి అరిసలంటే
ఆ చాలా ఇష్టం అండి
మేము దాంట్లో నెయ్యి కూడా వాడతామండి
అవునా మేము ఆయిల్ తోట చేస్తాం కానీ
కొంచెం ఏంటంటే పిండి మనం కలిపేటప్పుడే ఆయిల్ వేస్తాం చిన్య వేస్తామండి దానివల్ల ఫ్లేవర్ మెత్తగా ఉంటాయి అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి
అవునండి మేము అ అంటే ఇయర్లీ వన్స్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇక ఆ తెల్వని చాలా రోజులకు తిన్న టేస్ట్ ఉంటుంది కాబట్టి అందరుూ ఇష్టపడే తింటాంండి
అవునా ఓకే అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలండి
ఆ థ్యాంక్ యూ అండి